హలో వినిపిస్తుందా అండి
ఫక్సిందండి
ఎలా ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి ఏం చేస్తన్నారు
ఏం లేదండి ఊరికే కూర్చున్నాను తిన్నారా
ఆ అయిపోయిందండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం తిన్నారు
చపాతి పప్ప అండి మార్నింగ్ టిఫిన్
హా
మీరు
నేను దోశా చట్నీ అండి
అవునా
ఆ అవునండి ఏం లేదంటే ఏం లేదండి ఊరికే ఉన్నానా ఎందుకో తిరుపతి గుర్తొచ్చింది అందుకే మనం లాస్ట్ టైం వెళ్నాం కదా మర ప్లాన్ చేసి వీలైతే వెళ్దామా అని గుర్తొచ్చి కాల్ చేసానండి ఆ మనం అందరం ప్లాన్ చేసుకుొని అప్పుడు ఫ్రెండ్స్ అంతా వెళ్ళనాం కదండడి ట్రైన్ లో గుర్తుందా మీకు
గుర్తుూ గుర్తు ఆ ఎప్పుడంండి డిగ్రీలో నా
హా డిగ్రీ లో మన బ్యాచ్స్ అంతా వెళ్ళం కదా ఆ ఆ రోజు నైట్ జర్నీ చేసినం మనం హ
కానీ ఈ సమ్మర్ లో తిరుపతి వెళ్ళనామంటే అందరు సమ్మర్ కదా హాలిడేస్ ఉంటాయని చెప్పి ఆ ఫ్యామిలీలతో వెళ్తూ ఉంటారు కొంచెం ర్రష్ ఉన్నట్టు ఉంటుది
అవునండి అది నిజమే ఇప్పుడు కాక ఒక పనా చూద్దామండి
ఆ అయినా ఇప్పుడు వెళ్తేనే బాగుంటది తిరుపతి చూడడానికి
ఎందుకండి
ఎ వెళ్తాం
కు
టైమి వర్ష ఈ కాలంలో వర్షం ఏం పడదు కదా వర్షాకాలం మేము ఎల్లినప్పుడు ఒక ఒకసారి వర్షం పడుతూ ఉందా ఏం చూడలేదండి వచ్చేసినం అసలు
ఫాస్ట్ గా ఏమో ఆ
కొని వచ్చేసినాము ఈ టైమ్ లో వర్షం పడేది కొంచెం తక్కువే కదా అన్ని ప్లేసెస్ బాగా విజిట్ చేసి చూసి రావ
రావచ్చు నిజమే ఇం అది మనం అదే వెళ్ళాంమండి ట్రైన్ లో మరి అలిపిరిమెట్లు ఎక్కినం మరి గు ర్తుందా అండి మీరైతే నేను మీరు ఫాస్ట్గా వెళ్తారేమో అని అనుకుండా కానీ మీరే ఆ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కుతారు అలసిపోతారు. మీరు ప్లస్ నేను కూడా అనుకోండి
ఆ నేను ఎక్కలేనండి. ఆ నేను ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఏముంది ఎక్కేస్తాం అనే ఫీలింగ్ తో పోతము. అక్కడ పోయి ఎక్కుతున్నప్పుడే తెలుస్తుందండి.
అవును సేమ్ అదే అనుకున్నాం. ఏముంది లే ఎక్కేద్దాం. చూడండి థౌసండ్ స్టెప్స్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వరకు అసలు ఒక చోటు కూడా కూర్చుండేదే లేదని అనుకున్నాం. మనము బట్ టూ హండ్రెడ్ స్టేస్ కే ఆగిపోయామండి. మన ఫ్రెండ్స్ అంతా మనల్ని ఏగతాలీ చేశారు బాగా
అక్కడ ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగుంటదండి. తిరుపతి ఫ్యామిలీతో వెళ్తే అంతే
ఎన్ అవునండి. నిజమే మనం
ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగుంటది.
ఆవున్ కొంచం చిల్ అవ్వచ్చు వైబ్ అవ్వచ్చు. ఒక పక్క జోక్స్
ఫ్యామిలీతో వెళ్ళామంటే వాళ్ళు కొంచెం అలసిపోయినట్టుంటారా ఏమైనా చూద్దామన్నా ఇంకేం చూస్తావులే పో చూద్దామని చెప్పి పిలుచుకొని వోచ్చేస్తారు. వొద్దు అని అదే ఫ్యామీ ఫ్రెండ్స్ తో వెళ్ళా ళ్దాం అంటే అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. పైన బాగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒ క ప్లేస్ ను విజిట్ చేసి రావచ్చు.
ఆ ఇంకా పక్కనే జపాలి అని కూడా ఉంది. కదండి అది కూడా వెళ్ళాలండి.
అవును నాకు కూడా అది చూడాలని చాలా ఎప్పుడు వెల్లి వెళ్తే అక్కడ వెళ్ళాలి. విజిట్ చేయ్యాలా అని ప్లాన్ చేసుకొని వెళ్తాం కాకపోతే అక్కడికి వెళ్ ళ్ళక ఏదో ఒక పని పడుతది. తొందరగా వచ్చేస్తాను.
ఆ అవునండి సేమ్ మనం అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అంతే నేను మళ్ళా రీసెంట్ కూడా వె
కానీ నేను అక్కడ నేన్ మా ఫ్యామిలీ కజిన్స్ తో వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఉన్న ప్రతి ప్లేసు విజిట్ చేసొచ్చినం జెపాలి ఒక్కటే ఆ చూడలేకపోయినా ఆ అదొక్కటే మిస్ అయింది. నాకు అదే చూడాలని ఇష్టం ఉండే అదే మిస్ మిస్ చేసుకొని వొచ్చినా నేను శిలా షిలా తోరణం వేనుగోపాలస్వామి టెంపుల్ ఆ అలా ఇంకా కొన్ని ఉన్నాయి. పాప పవినాశనమో ఏదో అన్ని ఆ అవన్నీ చూసొచ్చా ఆకాశా గంగా అవన్నీ చూసిన జేపాలి. తప్ప
అవునండి. నేను వెల్లేసాను. అంటే జపాలికి ఒకటే వెళ్ళలేదు. ఆకాశగంగా అ అంటే లైక్ చిన్నగా చిన్నగా వాటర్ వస్తా ఉంటాంది. అవి బాగా చల్లగా ఉంటాయి అదే కదండి.
ఆకాశ గంగా అంటే అవునండి అదే వాటరు వాటరు దాని కింద
అ
ఆ అక్కడ వాటరు కొంచెం ఇట్లా బావి ఉన్నట్టు ఉంటది అక్కడ ఆ వాటరు తీసుకొచ్చే స్వామికి ఏమంటారు
అభిషేక్
అభిషేకం చేస్తారంట ఫస్ట్ ఆ వాటర్తోనే
ఏ ఎవరికి తిరుమల కా వెంకటేశ్వర స్వామి కా
స్వామికి
ఓకే ఓకే నేను చూశాను కానీ ఇది ఈ విషయం తెలీదండి నాకు
అక్కడ వాటరు కొండ అంతా కొండ ప్రదేశము కొంచము లోపల అంతా అక్కడ వాటర్ ఫ్లో అయితా ఉంటాయి ఆ వాట్ ట్రే తీసుకెళ్ళలి ఆ స్వామి కీ అభిషేకం చేస్తారంట ఫస్ట్ అభిషేకం ఆ వాటర్ తోనే
ఓకే ఓకే అంటే తిరుపతికి దగ్గరేనా అండి అది
అవన్నీ తిరుమల పైన చనా డిస్టెన్స్ చానా డిస్ ఫ్రెన్స్ అండి ఒక్కొక్క ప్లేస్ కి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయినా డిస్టెన్స్ ఉంటాయి
అవును నార్మల్గా జీప్ లో గాని ఏమైనా
హ్మ్ ఆ అందులో వెళ్ళాలి శ్రీవారి పాదాలు కూడా అది కూడా చూసా హ్మ్ ఉహ్ జు అయితే ఎప్పుడు వెళ్ళాలె
అవును నేను కూడా వెళ్ళేదు
ఆ పాప వినాశనం అంటే అక్కడయితే వాటర్ ఫ్లో అయిత ఉంటయి ఫాల్స్ లాగా మనం అక్కడ స్నానం చేసినాం అం టే దాని కింద వాటర్ కింద మనం ఏమైనా పా పల్ చేసింటే అవన్నీ పోతాయి అని చెప్తారు కానీ
ఇది నేను కూడా విన్నా ఆహ్
అవి అంతే మన తల రాతండి అవి జరగాలని ఉంటే అవే జరుగుతాయి ఆ అవును చాలా అసలు తిరుపతి చాలా ఆ నేచర్ చాలా బాగుంటది అసలు ఆ ప్లేస్ ఉన్నామంటే అసలు మనకి ఎంత ప్రశాం
ప్రశాంతంగా ఉంటదా అవునండి నిజమే ఆ అలిపిరి స్టెప్స్ ఎక్కు తా ఉంటే ఒక్కొక్క కొండకి ఒక్కొక్క దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడ మీ కంప్ అవ్వదు అని అనుకుండే లోపల మళ్ళీ దేవుడే మనల్ని తీసుకెళ్తాడు అనే ఫీలింగ్ వస్తదండి
మనం ఆ స్టెప్స్ ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ చేసి అక్కడ స్టెప్స్ ఎక్కిన కష్టం అంతా దేవు డిని మనం చూసే ఒక ఫైవ్ సెకండ్స్ కూడా చూర్ణిస్తారో లేదో గాని ఆ బాధ ఆ కష్టం అంత మర్చపోయి నవ్ వెలిపోయి
అవునండి ఆ అవునా ఇదైతే నుంచి మా పెయింన్స్ అనే ఏక్కడికేళ్ళ పెయింటదో అసలు ఆ దేవుని చూస్తున్న ఆ వైబ్ చాలీ జీవితానికి అనిపిస్తది ఇం
అవును మరి అక్కడ అదేది వెంగమాంబా ఆశ్రమం అం ని ఫుడ్ పెడతా ఉంటరు అక్కడ ఫుడ్ చాలా బావుంటది
ఆ నేను రీసెంట్గా వెళ్ళానండి నాకు అక్కడ ప్రతి ఐటము నచ్చింది చక్కెర
చాల చాలా బాగుంటదక్కడ ఫుడ్ బయటింగేక్కడా తిన్న మనకి ఎంత తిన్న కడుపు నిండదే మా తిరుపతిలో
అవును ఆ నిజమే అండి ప్రశాంతంగా ప్చ్ అమ్మ చేతి వంట తిన్నట్లే అనిపిస్తది
కానీ అంత మందికి ఇస్తారు అసలు చాలా గ్రేట్
గ్రేట్ హ అవునండి ఇంకా సేవ నార్మల్ గా మనం గాని ఆ నార్మల్గా సేవ చేసే వాళ్ళుగాని ఓస్తారు
మన లాంటి వాళ్ళు కూడా సేవ చేయాలనుకుంటే అక్కడ మనం కూడా వెళ్ళొచ్చు ఏదో ఒక వాటర్ సర్వ్ చేయడానికి కానీ ఫుడ్ సర్వ్ చేయడానికి కానీ లేదంటే క్లీనింగ్ చేయడానికి కానీ టెంపుల్లో
ఆ టెంపుల్ల్లో ఆ అవునండి నేను అవి చూసా చాలా మంది వెళ్ళొచ్చు ఇంకా మనం అదే స్టెప్స్ ఎక్కే టప్పుడే ఆ ఫారెస్ట్ అ కొన్ని చోట్ల జింకలోస్తాయండి జింకలు
అది మరి మ్యాంగోస్ చిన్న చిన్న కట్ చేసి పెట్టింటారు స్టెప్స్ ఎక్కినప్పుడు అవి కొనాలంటే తో కప్ ఫీస్ ఎంత కాస్ట్ చెప్తరో వాళ్ళు
కానీ అక్కడే టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ బాగు ఉంటది
కానీ మనకు అక్కడే కొనాలనిపిస్తది మ్యాంగోస్ ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసారండి తిరుపతి అక్కడ చేంజ్ చేస్తూనే ఉంటారు అసలు
అవును నిజమే అండి లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికిీ చేంజ్ అయిపోయింది నిజంగా అలాగే మరీ వెళ్ళేపాటికి మరీ చేంజ్ చేస్తరు అబ్బా మీ అది అబ్బ బ్బ్యూటిఫుల్ అన్ని చెప్పుకోవచ్చు అది ఒక మర్చిపోలేని మెమోరీ అండి
అక్కడ ఏదో ఒక ప్రసాదం పెడతారు మనకి షెడ్ లో ఉన్నప్పుడు ఆ పెరుగు పెరుగన్నం కానీ లేదంటే అది బీస్మిల్ల బాదు గాని పాలు ఇస్తారు ఆ ఆ ఫుడ్ ఆ ఫుడ్ గుడా అదేమో అసెడ్ ఇడ్లలో ఆ అలసిపోయి అక్కడ కూర్చొని వెయిట్ చేసి మనకి తినాలని పించదు మరి బయటికి కెళ్ళి దర్శనం చేసుకుంటడానే దేవుని ప్రసాదం ఇస్తారు గదా ఒక లడ్డు అంతయినా తినేస్తాము
అవునండి ఇంక ప్రసాదం ఇచ్చే చోటు అంటే అదే దర్శనం అయిన తర్వాత కూడా అక్కడ చెక్కెరి పొంగలు పెట్టినారండి మాకీ
అవునా ఆ అక్కడ ఒక చిన్న లడ్డు కానీ ఇలా ఏమైనా స్వీట్ పొంగలు కాని పెడుతా ఉంటారు
ఆ లడ్డు ఇచ్చారు మాకి మేము వెళ్ళినప్పుడు హ మాకు లడ్డు ప్లస్ స్వీట్ పొంగల్ అదే చక్కర పొంగల్
తిరుపతి ప్రసాదము ఎవరు తెచ్చించినా గనీ ఇంక తినాలి తినాలి అనిపి స్తానే ఉంటది ఎక్కువ కొంచెం తింటే సరిపోతది
ఆ టేస్ట్ అలా ఉంటదండి
అవునండి ఈసారి ప్లాన్ చేయండి అందరం మన ఫ్రెండ్స్ అందరం గలిసి వెళ్దాము
ఆ డెఫినెట్లీ అండి వెళ్దాం ఫ్రెండ్స్ అంతా వెళ్తే చాల బావుంటది
ఆ అవునండి
ఓకే అండి మరి
సరే అండి బాయ్
మ్మ్ బాయ్